ఆ బావున్నారా అండి
ఉన్నాామండి మీరు ఎలా ఉన్నారు
హ్మ్ బాగున్నాము తిన్నారా
ఆ తిన్నామండి ఇప్పుడే మీరు
హ్మ్ తిన్నానండి నేను ఏం చేస్తున్నారు
ఏం చేయలేదండి ఊరికే ఉన్నాం మీరు
మ్ నేను ఇంతవరకు నా ఫ్రెండ్ తో మాట్లాడి ఇప్పుడు కలిగనే ఆ మ్
ఇంకేంటండి.
మీరు ఏ సినిమాకి వెళ్లారండి ఫస్ట్ స్ట్ అంటే ఫస్ట్
వెళ్లింది ఆ నేన్ సాలార్ మూవీకెల్ల నండి ఫస్ట్ ఫస్ట్ అది కూడా మేం ఆ అది అంటే బెంగళూరు మేము మాకే ట్రైనింగ్ ఉన్నప్పుడు వెళ్ళాము అండి సిక్స్ మంత్స్ ట్రైనింగ్ అని ఉన్నింది అప్పుడూ మేము అప్పుడు మనకి స్టైఫండ్ కూడా ప్రొవైడ్ చేశారు కంపెనీ వాళ్ళు అట్లా మేము అట్లా సండేస్ సండేస్ ఒకటే కదా గ్యాప్ వచ్చేది అట్లా అనేస్ సీ ఫ్రెండ్స్తో కలిసి అప్పుడు ఫస్ట్ టైం మూవీకెళ్ళింది. అంటే పేరెంట్స్కి ఏం చెప్పలేదు. అంటే చిన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా వెళ్ళలేదన్న మాట. ఇప్పుడు కాలేజ్ టైమ్లో వెళ్లాల్సి వస్తది అది కూడా ఇంటర్న్షిప్ ద్వారా
ఆహో బాగునిందా సినిమా
కానీ సాలార్ మూవీ ఆ చూడ్డం కంటే నేను పడుకునే అండి అదేం అర్థం కాలేదు. పో నాకైతే ఆ మళ్ళీ సెకండ్ సినిమా సెకండ్ సినిమాకి కోర్టు కెళ్ళము. కోర్టు మూవీ చాలా బాగునింది. ఆ బాగుండేనం డి
ఆ కోర్ట్ లో హీరో హీరోయిన్ ఎవరండి. తెల్స్
ఆ తెల్సు అండి రోషన్ శ్రీదేవి అని ఉమ్ ఆ నాని ప్రొడ్యూస్ చేసినారన చేసారనమాట మూవీ చాలా బాగుందండి మీరు చూసారా అండి కోర్టు మూవీ
ఆహా లేదండి
ఆ మీరు థయేటర్స్ కి వెళ్ళి చూస్తూ తారా ఫస్ట్ మూవీ కానీ అ అట్లా
నేనైతే చూసింది ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ అండి చిరంజీవిది మా నాన్న చిరంజీవి ఫ్యాన్ ఉమ్ చిరంజీవి వి సినిమాకి తీసుకు కొన్ని మీ నాయనా మదనపల్లికి నేను సిక్స్త్ క్లాస్ లో ఉన్నప్పుడు అనుకుంటా
ఆ
ఆ రోజే అంటే ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ వచ్చినప్పుడే గౌతమి పుత్ర శాతకర్ని కూడా ఆడతా అనింద అన్నమాట థియేటర్స్ లో
ఆహా ఓహ
చూసే రెండు సినిమాలు చూపించినాడు
ఆ ఏటండి ఫ్యామిలీ తో వెళ్ళడం బాగుంటుంది
ఆ ఆహా బాగానే ఉంటుంది కానీ అలి చానా ఎల్డ అంట తన ఏజ్ అయిపోయి ఉంటుంది మనకు నచ్చరు వాళ్ళు అది చదు మాళ్ళ అప్పుడు బానే ఉన్నంది ఫస్ట్ టైం కాబట్టి
ఆ
మళ్ళా సెకండ్ మూవీ మళ్ళా చిరంజీగారిని పిలుచుకొని పోయిన్నారు. నేను డిప్లొమా లో ఉన్నప్పుడు
అయే సరిపోయింది
అంట ఆ గాడ్ ఫాదర్
ఆహో
ఆ దాన్ని పీలుచుకొని వెళ్ళను ఇంకా థర్డ్ మూవీ నేను ఉంట్లా మీ మీలాగే ఇంటర్న్షిప్ కి పోయినప్పుడు సేమ్ ఫ్రెండ్స్ తో కలి సలార్ మూవికి పోయినం
అవునా ఇంటర్న్షిప్ ఎక్కడ చేసారండి మీరు
నేను బెంగళూరులో చేసా విజయ్ ఎలక్ట్రానిక్స్ అని
అవునా ఏ హీరో అంటే ఇష్టమ అండి
నాక రామ్ పోతినేని అంటే ఇష్టంమండి మీకు
నాకు వస్తే నాకైతే పి ఎస్ పి కె అదే రామ్ పోతినేని లో బెస్ట్ అంటే రామ్ పోతి నేని ఎక్కువ మూవీస్ చేసింటారు కదా ఎన్నో మూవీస్ అంటేద వాళ్ళు చేసిన మూవీస్ లో నీకు బెస్ట్ ఏమీ అనిపించింది బెస్ట్ మూవీ నీకు
నాకు అన్ని సినిమాలు మంచిగానే తీస్త స్తారు అంటే రామ్ పోతినేని అనే యాక్షన్ గానీ ఇవన్నీ బాగానే ఉంటాయి కానీ రామ్ పోతినేని కి ఇట్లా లవ్ ఏమంటారు కొంచం లవ్ సీన్స్ అలాంటి మూవీస్ మంచిగా ఉంటాయి మంచి చ్చిగ తీ స్తడు వన్ కవే సెట్ అవుతాయి అనమాట ప్రధాలు ఫస్ట్ది ఏమంటే నేను నేను శైలజంలో అది మంచి మంచిగ ఉంది తర్వాత నాకు నచ్చినయితే హలో గురువు ప్రేమ కోసమే
ఆ నేను చూసానండి అది మూవీ చాలా బాగుంది
ఆ దాంట్లో దాంట్లో అనుపమ కుంట కదా హీరోయిన్ మీకు దాంట్లో ఏ సీన్ మంచిగా న చింది
సీనా ఆ లాస్ట్ల క్లైమాక్ ఉంది చూడు అది నచ్చుతుంది నాకు ఏమి అండి
నచ్చుతుంది ఆ నాకు కూడా అదే బాగా నచ్చింది వాళ్ళిద్దరూ ఉండడం వాడు బాధపడడం ఫ కానీ ఫస్ట్ లో వల్ది ట్రైన్ లో కామెడీ ఉంటంది కదా అది బాగా ఉంది. ఆ బాగా నచ్చింది అలాగే హీరోయిన్ ఫాదర్ కి వీనికి ఉన్న ఫ్రెండ్షిప్ వాళ్ళ మధ్య కామెడీ అది బాగా నచ్ చ్చింది. ఆ నేను శైలజ అంటే ఇంకా ఫ్యాన్ దానికి మంచిగా ఉంటుంది. ఆ మూవీ
హ్
ఉ చెప్పే పని లేదు. ఎంత బాగుంటుందండి అది
మా నాకైతే పవన్ కళ్యాణ్ ఆ చూసామండి కానీ అంతగా గుర్తుకు లేదు. ఆ చాలా రోజులు అయిందన్న మాట చూసి
ఓహో ఇంకా మీకు పవన్ కళ్యాణ్ మూవీస్ లో ఏది నచ్చుతుంది. మంచిగా
మాకు బాగా నచ్చింది ఇది ఖుషి మూవీ అండి.
ఖుషీ మూవీ దాంట్లో భూమిక అనుకుంటా హీరోయిన్ ఆ
ఆత్త రేంటి కిదారేది మళ్ళీ రీసెంట్ గానే ఏదో ఒక మూవీ రిలీజ్ అయింది. అండి అది మూవీ ఏమో ఆ ఓజీ అది చాలా బాగుందండి. దానికైతే ఎంతోమంది ఫ్యాన్స్ అయిపోయారూ అసలు
ఓహో
అన్ని గాదు
ఆ చెప్పారు. ఛానా టాక్స్ వోచ్చయి. ఆ సినిమా గురించి
ఆవున్ చాలా బాగుంది. ఓజీ అయితే దాంట్లో ఇంకా సాంగ్స్ ఫైట్స్ ఏ ఎక్కువన్నా మళ్ళీ కంటెంట్ బాగుంది. మూవీ కంటెంట్స్ చుడానికి
ఆహా అంటే చెప్పారు కానీ నేను చూడలేదు. ఆ
అందరు ఫ్యాన్స్ అందరు ఉంటారు గా. అంటే అందరి హీరోయిన్స్ కి ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఈయనికీ మాత్రం అందరుభక్తులు అన్నమాట అంటే ఇతను
అ పవన్ కళ్యాణ్ ఇప్పుడు పాలిటిక్స్ లో కూడా హ్ ఉన్నారనుకుంటా కదా
ఆ అవును ఉన్నానండి ఆయన మంచుతనం అట్లా నచ్చుతుంది ఆయన జనాలకి కి చేసే సేవ కాని అంటే తను చూపిచు అన్నమాట అంటే వీళ్ళకి తను ఎంత మందికి సహాయం చేసింటారో అది ఎక్కువ ఉంటుంది కానీ అది బయట కొంచెం కూడా పెట్టుకోదు హ అదే మంచింది క్వాలిటీ ఆనలో
ఏహా గీతా గోవిందం మూవీ చూసారా
ఆ చూసామండి అదైతే ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు అందరిక నచ్చుతుంది ఆ మూవీ అయితే
ఆ అవును అవును
అ అది కాక మళ్ళీ రీల్ కప్పులు వచ్చేసి రియల్ కప్పుల్స్ అయిపోయినారు
అవునవును రీసెంట్గా దాంట్లో ఆసీ సినిమాలో విజయ్ దేవరకొండ మేడం మేడం అన్న అంటూ అంటాడు కదా మీ చాలా బాగా నచ్చుతుంది
ఉహు బాగుంటా బాగుంటుంది ఆ మూవీ బాగుంది ఆ ఏంటండి
విజయదేవర కొండ వోయిస్
ఆ బాగుంటుంది రష్మిక కూడా అంటే క్యూట్నెస్ ఉంటుంది
అవును ఆ
ఇంకేంటండి రీసెంట్ గా ఏం మూవీస్ చూస్తున్నారు మీరు
అయితే ఏం మూవీస్ చూడలేదండి డ్రామాస్ అయితే చూసా అది ఒక కొరియన్ డ్రామా చూసా దాని పేరు దాని పేరు వచ్చి కిందీ స్ లోబి ట్రాన్స్లేటెడ్
ఆహో ఎన్ని ఎపిసోడ్స్ ఉన్నాయండి
అది టెన్ ఎపిసోడ్స్ ఉంది. ఏమంటే అన్ని లాంగ్వేజెస్ వచ్చు హైరో ఈ జాబ్ అంటే హై ఏం చేస్తా ఉంటాడంటే ఇప్పుడు మీకు ఒక భాష వచ్చినుకో నాకు ఒక భాష వ చ్చనుకో అం టే మన ఇద్దరం కమ్యూనికేట్ అవ్వలేం కదా అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక ట్రాన్స్లేటెడ్ గా ఉంటాడనమాట
అహా ఒక మనిషా
ఆ ఇప్పుడు నేను చెప్పేది నేను చెప్పేదంతా తను వింటాడు తను నీకు అర్థమయ్యే భాషలో త ను నీక్ చెప్తాడన్న మాట
ఆహా అంతే హోలా అ హోల్ అంతేనే ఉ హోల్ డ్రామా అంతేనా
ఆ అంతే హీరోయిన్ హీరోయిన్ వచ్చేసి ఒక ఆక్ క్టర్నమాట
ఆ
ఆ ఫస్ట్ హీరోయిన్ హీరో ఒక చోట కలుస్తారు అది ఏమంటే హీరోయిన్ ఆ అప్పుడు హీరోయిన్ కి ఆ భాష రాదనమాట
ఆహా
అప్పుడు హీరో హెల్ప్ చేస్తాడు హీరోయిన్ కి
ఆ
అట్లా ముందే కలిసి ఉంటారు కానీ అప్పుడు హీరో హీరోయిన్ అనేది అంత మంచి యాక్టర్ కాదు అంటే చిన్న చిన్న యాక్టర్ అనమాట
ఆ అ
కొన్ని రోజుల తర్వాత ఒక మూవీ తీస్తుంది హీరోయిన్
ఉం
అది చనా హిట్ అవుతుంది కానీ ఆ ప్రాసెస్ లో అస్ సినిమా తీసే ప్రాసెస్ లో తనకి ఒక బిల్డింగ్ నుంచి పడిపోతుంది.
అయ ఉం
ఆ ఆ ఆము వినీ చాన హిట్ హిట్ అవుతుంది కానీ దానికి తెలీదు అది హిట్ అయ్యింది అనే విషయం దాన్నో కోమాలో ఉంటది అన్నమాట అప్పుడు హు అట్లా ఉంటుంది ఆ స్టోరీ పానీ ఉంటుంది అది చాలా పాపులర్ అయిపోయిందండి హ్మ్ చానా పాపులర్ అయిపో పోయింది
అంటే ఏం లాంగ్వేజ్
ఏ లాంగ్వేజ్ అంటే అది కొరియన్ లో రిలీజ్ అయింది అది డబ్బింగ్ వచ్చేసి ప్చ్ చానా లాంగ్వేజెస్ లోనే తీశారు నెట్ ఫ్లిక్స్ లో అవైలబుల్ ఉంటుందండి తెలుగులో
అండి అయితే చూస్తాం మేము కూడా
ఆ చూడండి బాగుంటు అతది
ఓకే అండి బాయ్ ఆ